హలో
హలో బాగున్నవాని
ఆ బాగున్నాను మీరు బాగున్నారా?
ఆ బాగున్నాను.
ఏం చేస్తున్నారు?
ఏముంది ఇగ బయట గార్డెన్ లో ఉన్నాను.
ఇంత పొద్దుడే
ఉమ్ మరి ఇప్పుడే ఎండ అస్తది కదా ఇగ తర్వాత కూర్చోలేము. బయట మార్కెట్ నుం చేమని తెచ్చుకోవాలంటే నమ్మకం అనిపించట్లే మంచిగా అనిపించట్లేదు.
ఇంట్లోనే ఏమన్నా ఏసావా ఏంటి.
ఉమ్ బెండకాయలు అలాంటి అన్నీ ఇంట్లోనే ఏస మొన్న ఒక రోజు బయట తెచ్చినెయ్ ఏసుకుందామని కడిగితే, ఒక్కసారి కడిగితే నా చెయ్యంత నురుగు నురుగు
ఇగో సప్పగుంటున్నాయి బెండకాయలు. బెండకాయలు కూడా ఎందుకో టేస్ట్ కూడా ఉండట్లేదు.
అవును టేస్ట్ అనే వాళ్ళు మొత్తం మందులు కొట్టే పెంచుతున్నారు కదా. వీ
అదే కావచ్చు అమ్మో
అంత కనం ఒక్కసారి ఒక్కసారి కడిగీ ఇ వండటం తప్పేమో అనిపించింది నాకైతే కనీసం మూడు నాలుగు సార్లు అన్న కడగాలి వాటిని
సాల్ట్ ఏసి కడగాలంట ఏ కూరగాయలైనా.
అవును
సాల్ట్ వేసి కడిగితే కొంచెం శుభ్రం అయితాయ్ అంట.
వాళ్ళు కెమికల్స్ ఏస్తారు కదా. పురుగు పట్టకుండా, ఆ ఈ బయట అమ్మేటియన్ని అంత్ తే
తొందరగ పంట రావాలె, హైబ్రిడ్ అయిపోవాలె, తొందరగా అమ్మేసుకోవాలె.
ఏమో హైబ్రిడ్ కాయలు, నాటుకాయలు కాదు. ఈ మళ్ళి వెంటనే ముదిరిపోతున్నాయ్.
అంతేగ
తెచ్చుకున్న ఒక్క రోజే తాజాగా ఉంటున్నయ్, తర్వాత
తర్వాత ఏం ఉంటది. ఫ్రిడ్జ్ లో పెట్టినా వాడిపోతయ్.
ఉమ్ ఫ్రిడ్జ్ లో పెట్టుకున్నా ఉం ఉండట్లేదు అసలు మంచి అనిపయట్లేదు తినటానికి కూడా అవి ఏదో ఆ పుల్లలు తింటున్నట్టుగా అనిపిస్తుంది అసలు చెప్పాలంటే
టమాటా పచ్చడి పెట్టావా మరి టమాటా రేటు తక్కువ ఉందంట
ఆ పెట్ట
ఎన్ని కేజీలు పెట్టావ్
ఒక పది కేజీల్ దాకా తెప్పిచ్చాను
మాకు ఒక కేజీ అర కేజీ వరకు పంపి మరి
అదే హాస్టల్ కి పెట్టాలి కదా పిల్లలకి
అదే అదే నాకు కొంచెం పంపి బాగుంటే నేను గుడ పెట్టిచ్చుకుంట
ఆ సరే
ఏ ఏమేసావు కారం ప్యాకెట్ కారమా ఎంటి కొంప తీసి
ప్యాకిట్ కారం అస్సలు ఎయ్య మిరపకాయలు వస్తాయి కదా మిరపకాయలు ఇప్పుడు రెండో కోత కోస్తున్నారు కదా
ఆ మా ఇంటి ముందు మొన్న ఒకామె ఏ చేసింది ప్యాకెట్ తెచ్చేసి కేజీ అది ఉంటాయి గ కర్ని ఇది ఉంటది బ్రాండ్
ఆ అయ్యేస్సలు అయి మ్మ్ అంటారు కాని అవును నేను
నకుండా చేసింది
మ్మ్ ఇగ పదిహేన్ ఈ ఉంటాయి కద ఇగ ఒక పదిహేను కేజీలు మిరపకాయలు ఎండు మిరపకాయలూ ఈ పంటలు పండేవి వీళ్ళుంటారు కదా వ్యవసాయం చేసే వాళ్ళ దగ్గరనే తీసుకొచ్చా తెచ్చి ఆ ఇంగ ఆల్రెడీ వాళ్ళు ఎండబెట్టే ఉంటారు మళ్ళీ ఒకసారి మనం కొంచెం ఎండబెట్టుకుంటే కారం పట్టిచ్చేసుకున్నామంటే ఇక అయిపోద్ది మంచిగా ఉంటది
వన్ ఇయర్ వచ్చిది చక్కగా
హ్మ్ వన్ ఇయర్ వస్తది అందుకేగా అంత అంత తెచ్చుకునేది
ఆ అయితే ఏదైనా మనము ఆ ప కారం గాని పసుపు ఉప్పు గానీ నాచురల్గా చేసుకోవడమే ఉప్పు ఒక్కడే అది కూడా కల్లుుప్పు వాడితే మంచిదంటే ఈ మధ్య రాక్ సాల్ట్ కంటే కూడా
అవును నిజమే పింక్ సాల్ట్ అని అయి అని యియ్ అని వాడ్
ఓ ఆ ఫ్యాషన్ అంట గాని ఆ ఎప్పుడు నుంచి ఒక వంద్ ఆ మన తాతలు మన అమ్మమ్మలు వాడు ఇది అదే మరి అప్పట్లో
ఆ దానికోసమే కదా గాంధీ తాత కూడా అప్పుడు మనం అందరం తా వాళ్ళంతా మన పెద్దోళ్ళంతా యుద్ధాలు చేసిందే దానికోసం మన దగ్గర ఆ ఉప్పు సత్యాగ్రహం వాళ్ళు చేసింది మన దగ్గరది మనమే కొంట మీంది
ఆ
అంతా చేసి లాస్ట్ కి ఇప్పుడు వచ్చేసి మళ్ళీ ఏమోవుతుందీ మళ్ళ అసలు ఆ ఆ ఉప్పు కన్నా కూడా ఈ బయట వీటి వేటి కోసమో ఏ ఇదవుతున్నారు
అసలు ఉప్పు ఏంటో మూడు స్పూన్లు వేసినా టేస్ట్ సప్పిడి ఉంటుంది ఏం చెయాలంటావ్
ఏముంది నాకైతే బానే ఉంది తక్కువనే వేసుకోవాలి ఎంతయినా ఉప్పు వామ్మో ఉప్పు సప్పగా ఉందని చెప్పి టేస్ట్ రావట్లే మకు కూరగాయల వల్ల రాట్లే ఉప్పు ఉప్పుదేముంది కానీ కళ్లుుప్పు కూడా ఇప్పుడు రేట్లు బా పెరిగిపోయినాయి కళ్ళు ఉప్పు కూడా మస్తు రేట్ ఉంది
ఆ
అయి కూడా రేట్లు పెరుగుతాయి నాకు తెలిసి ఊహించుకుంటూ ఉంటే అది కూడా వంద రూపాయల దాకా చేరుకునేటట్టు ఉంది
ఇక అన్నీ రేట్లు వే
హమ్ ఇది తిందాము ఇది ఏదీ లేదు అసలు ఉప్పుని తినలేము ఎట్లయినా ఉత్తి ఉప్పుని
మీరు కూడా కాస్ట్ తక్కువ లేదు
ఇంకేంటి
ఆ
హమ్ ఒడియాలు పెట్టానన్నావు ఒడియాలు పంపి మరి నాకు కూడా నాకు ఇగో ఈ ఈ బయటనే వేసు కుంటున్నాయ్ ఈ బెండకాయలు ఇవన్నీ
మంచి పని ఇంకేమేమి వేసావ్ ఉతి బెండకాయలేని ఇంకేమైనా వెయ్యొచ్చుగా
కాయలు వేస్తే మొన్న కోతులు మొత్తం తెంచి పడేసినాయి
సరే కొన్నయిన ఉంటాయిగా
ఆ ఇగామా లేదు అసలు మొత్తం మొత్తం పీకి పడేసినాయి అసలు
ఈ కోతులతో ఒక తలకాయ్ నొప్పి ఎవరు తెచ్చి వదిలేతున్నా ఒకటి మా దగ్గర అయితే పొద్దుటా సాయంత్రం పొద్దుటా సాయంత్రం చుట్టూ చుట్టాలు రారు సంతోళ్ళు కూడ రారు ఇంటికి
అదే అసలు ఏమైనా బయట ఎండలో పెట్టుకుందామని నావు ఎండలో పెట్టుకునే పరిస్థితి లేదు
మా అత్తయ్య వాళ్ళు చింతపండు వంపించారు అయితే ఎండలో పె గింజలు దిద్దామంటే ఆడ కూర్చొని ఇట్టిటిట్టిట్ట అసలు తినేది లేదు ఇట్టిటిటిట్ట అని ఆడ ఈడ ఇసిరేసిపోయినాయి ఏందబ్బ ఇట్లుందని చూసారికి కోతులు
హమ్ అన్ని ఎట్ల అన్ని ఇ ఏది ముట్టుకోవద్దు మనం అన్ని అయి ముట్టుకోవాల్సిందే అవి ముట్టుకోకూడని పదార్థాలు అంటూ లేవు బయట బట్టలు ఎండేసే బట్టలు కూడా లాగి పెట్టి మొత్తం కంపు కంపు చేసిపోతాయి అవి
ఎంటో అసలు ఎ
హమ్ బట్టలు చీరలు ఆ చీరలు చిన్నపిల్లల బట్టలు అయితే వేసుకున్నట్టే చేస్తయి అవి
మళ్ళీ ఉతుక్కోవాలి మొన్న వైట్ షర్ట్ ఒకటి ఉతికారేస్తే దాని మింద నడిచినాయి ఏం చెప్పాల ఒకసారి ఉతకడమే కష్ట
కానీ అసలు అమ ఆమ్ అది ఏదైతే ఆ అడుగులు వేస్తాయో అవి ఎంత ఉతికిిన పోవు మళ్ళీ
అదెందుకు ఎందుకు అట్ల
అయి యేసే అడుగులు అట్ల ముద్రల పడిపోతాయి అసలు
స్టాంపూ పడ్డట్టు
ఏ చిన్నప్పుడు మా పా అక్క చిన్నగా ఉన్నప్పుడు దీని చేతికి లడ్డు ఇచ్చాము అది అట్లనే పట్టుకొని తినకుండా ఉంది నేన్ గుడిక్ కెల్లేదాకా అట్లనే ఉంది తింటదేమో అనుకున్నాం అధిన్లే అట్లనే ఉంది దానికి అప్పుడు రెండు సంవత్స చాలంతే
ఆహా
అది గుడికి అంటే కారులో వెళ్ళాం బయటికి దిగాం దిగిన తర్వాత ఎక్కడ నుంచి వచ్చిందో కోతి దీని చేతిలో లడ్డూని గుడ చూసింది అది
మరి అవి మంచిగా చూడ్డానికి వాటి కళ్ళు బాగుంటాయి మళ్ళా ఫోన్లుచూ
అదే అసలు అది ఎక్ మా మా చుట్టాలలోళ్ళ అమ్మాయి ఎత్తుకుంది పా దాని మా చిన్నదాన్ని ఎత్తుకుంటే దాని మీదికి ఎక్కేసింది ఆ తెల్ల సొక్కా ఎసుకుంది
ఆ ఇంకున్నాయ ఏంటి మచ్చలు
ఆ ట్లోనే పడిప్ పోయిందది అడుగు తనిష్ట హ అట్లనే ఉండిపోయింది అస్ అసలు అది ఆ మచ్చ అసలు కోతి ఎక్కింది అని మంచి గుర్తు అనమాట అసలు కాపోతే ఏమి చెయ్యలే కాపోతే ఏమి చెయ్యలేదులే గాన్ ని ఎవరిని ఏం చేయలే కోతులు కానీ ఆ చేతిలో ఉన్న లడ్డుని దాని ఆ ఆ కోతికి ఇవ్వడానికి పట్టుకొచ్చిందిమో అనిపించింది.
అహ ఎప్పుడైనా మన్ని అంత తొందరగా ఏం చేయవు కాని వాటి తినేదాన్ని మనం తినకుండా చేస్తే వాటి కోపం వస్తదట. ఇప్పుడు ఇంట్లో దూరాయి అనుకో ఏమన్నా తింటన్నయ మనం డిస్టర్బ్ చేస్తే ఇక అక్కడ వాటికి కోపం మరి ఎట్లా మనది ఆగం అయిపోతుంది గ
ఊ
అట్లే చెతాయి అన్ని
అదే అంత ఆగం ఆగం చేయడం ఇంకొకసారి వేరే ఒకరు రెంటుకున్నారు ఒక ఆవిడ అమె ఊరూ ఎళ్ళింది తలుపు ఎట్లా ఓపెన్ అయిపోయిందో అమె అన్ని తలుపులు వేసుకునే వెళ్ళాన అంది మనం అంత చూడం కదా కానీ పాపం ఆమె తిరిగి వచ్చేసరికి కోతి దూరింది మొత్తం ఆగం ఆగం చేసేసినై ఇల్లంతా ఇగ అవన్నీకి బియ్యపూ బస్తాలు అన్ని బియ్యం అన్ని చల్లేసినాయి ఇంటి నిండా చల్లినయ్ ఒక్కగది అని లేదు.
బియ్యం అంటా ఎట్లా తింటన్నాయి అనుకుంటున్నావు బియ్యం ఈ దవడల కింద వెట్ కుంటన్నాయి మంచిగా
ఊ అసలు పాప మావకైతే ఇంకేమైందంటే తర్వాత కళ్ళు దిరిగి పడిపోయింది అయన్నీ చూసినాక
ఆ
ఆ ఇల్లు ఎట్ట సర్దుకోవలో అర్థం కాలేదు ఆమెకి అసలెట్లా లోపలికె ఎట్లెల్లినయో గుడా తెలియట్లే
ఏముంది కొంచెం సందుంటే సాలు కిటికీళ్ళొంచి గుడా దూర్
అసలా తన్లే తను అన్ని ఎసేస్కున్నానక్క నేను అని జెప్పి అన్నది
మరి ఇంగో మొన్న ఒక రోజూ ఏమైంద అనుకుట్నవ్ నేను ఇట్లా హల్ రూమ్లో కింద కూర్చుంటా ఇప్పుడు ఏంటి ఎండాకాలం సోఫా మీద వేడిగుంది ఐతె కింద మార్ కూల్ గా చల్లగుంటది హాయిగా నేన్ డోర్ తెర్చుకొని కూర్చుంటే న పక్క నుంచే పోయింది అసలు నేన్లే నేన్ దన్ నందామా నా మీద ఎగబడిద్ది చిన్నగ నేన్ లేసేసరికి పోయి బియ్యం అయితే బుక్కి బుక్కి బుక్కి ఆ దవడల్లో పెట్టుకోని పెట్టుకొని ఉరుకు మనిషి నెట్టుకోని ఒచ్చిన న్ నేను ఎవరో ఒత్తున్నారులే ఇంట్లో మనోళ్ళు అనుకున్నా చిగోచ్చింది మనిషి ఒచ్చినట్టే డోర్ గుడా శుభ్రంగా తోస్తయ్ మనం ఇప్పుడు ఎట్లా తీస్తాం అట్లే తీస్ అంట అయి గూడ శుభ్రంగా అంత తెలివి వాటికి గుడా
ఉమ్ నేనూ అప్పట్లో మాడికాయల్ దెచ్చి మంచం కింద పోస్కున్న ఒకసారి యా మా డాడీ దె చేసారు మంచం కింద మంచిగా మాగుతాయ్ గదా లేదు లేదు ఇప్పుడు కాదు ఇంక ఇప్పుడు ఇంక రాలేదు ఇప్పుడు ఏం పెట్టలే
ఔనా
ఐతే మామిడికాయలు మాగుతాయి గదా పిల్లలు అందరం తింటాం గదా చెట్టుకాయలు గదా కొన్నయ్ గాదు మందులే ఎసినయ్ కాదు గదా నేనేమో చక్కగా మంచిగ తినొచ్చు గదా అనుకుంటే ఆ కోతులు అస్సల్ మంచిగా తీస్కోని ఎప్ ఇప్పుడు ఒచ్చేటివి గుడా అర్థమయ్యేది గాద్
అంతే అంత సైలెంట్గా ఒ తే మరి
తలిపెస్కొనింది గదా అనుకుంటే ఆ తలుపు ఉత్తిగనె ఊడిపోతుంది అది గొల్లెం ఊడొచ్చేస్తుంది నేను మన్షి ఒస్తున్నాడేమో మా వార్ ఒచ్చారో లే మా పిల్లలు ఒచ్చారేమోనని నేన్ అనుకునేదాన్ని అయ్ చక్కగా మంచం కింద దూరి అసలు వాటికి ఎట్ట తెల్సో నాకర్థం కాట్లే
శుభ్రంగా తింటాయి మరి ఏమనుకుంటున్నావ్ సరేలే మరి తర్వాత చేయవా నేను కొంచెం జో పనుంది ఇగో అన్ని బయట పెట్టా చింతపండు మళ్ళీ కూర్చోవాలి అక్కడ చైర్ ఎసుకోని
ఆ సరే మరి ఉంటానే అవును హ్మ్